హలో అక్క ఎలా ఉన్నారు అక్క బాగున్నారా
నేను బాగున్నారా నువ్వ ఎలా ఉన్నావ్ బాగున్నావా
ఆ నేను చాలా బాగున్నాన అక్క ఏం చేస్తున్నారు అక్క
ఏమున్నదిరా చేయడానికి ఏమీ లేదు ఖాళీ
ఆ తిన్నారా అక్క
ఆ నేను తిన్నార నువ్వు తిన్నావా బాగున్నారా అందరు ఇంట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంత బాగున్నారా
ఆ అక్క అంత బానే ఉన్నారు అక్క
ఆ ఇంకా ఏంట్రా సంగతి సడన్ గా కాల్ చేసినావు అంతా బాగేనా
ఆ అక్క అలా ఏం లేదు అక్క నార్మల్గానే కాల్ చేసా అక్క చాలా రోజులు అయ్యింది కదా మీతో మాట్లాడి అనేసి కాల్ చేసా
ఓ ఓహ అంతేనా నేనే నీకు చేద్దాం అనుకుంటున్నా రోజు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నా కానీ ఫోన్ లాస్ట్కి ఏమయ్యితంది తిండుకుంటున్నా పడుకుంటున్నా
అవునక్క మొత్తం నేను అంతే చేస్తున్నా అక్క చాలా భద్ధకం అయిపోయిందిక్క
మాట్లాడితే ఫోన్ చూడడం సినిమాలు చూడడం అదే సరిపోతుంది రా లైఫ్ అంతను
అదే కదక్క నేను అంతే అక్క రీల్స్ చూడడం ఫోన్ చూడడం గీ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి బాగా ఎడిక్ట్ అయిపోయాను అక్క.
అదే కదా ఇంతకుముందు అయితే నా మొత్తం పనులు చేసుకోవడము అవి ఇవి సరిపోయేటి ఇంకా టైం ఉంది అంటే అప్పుడు సినిమా థియేటర్ కి పోయి సినిమాలు చూసి వచ్చి అప్పుడే బాగుండేది
ఆ అక్క సినిమా థియేటర్ కి వెళ్ళి సినిమాలు ఇప్పుడు చాలా తక్కువ అయిపోక్కా మొత్తం ఓటిటికి వచ్చేసింది అక్క ఓటిటి యూట్యూబ్ ఈ సోషల్ మీడియా వచ్చేసరికి మొత్తం ఫోన్లలోనే అయిపోయినాయి అక్క అంత సబ్స్క్రిప్షన్లు తీసుకోవడము చూసేయడముని
అదే కదా అదే కదా రా నేన అంతే అయ్యింది రోజు సినిమాలు చూడం వెబ్ సిరీస్లు చూడడం అది చూడ్డం ఇది చూడ్డం
ఆ అక్క మంచి వెబ్సిరీస్ ఉంటే చెప్పచ్చు కదక్క నేను కూడా చూస్తే స్టార్ట్ చేస్తాను అక్క
ఆ నీకు యూట్యూబ్ ఇంట్లో వె సర్వా సెండ్ బుక్ చేసినని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుందిరా సూర్య సూర్య అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఉంటుంది ఆ సినిమా ఆ సినిమా బాగుంటుందిరా చూడరా
అవునా స్టోరీ అంటే చెప్తావా అక్క కొంచెం నాకు నాకు ఎవరన్నాకొంచెం స్టోరీ చెప్తే ఇంట్రెస్ట్ వస్తంది అక్క అప్పుడు మంచిగా చూడగలుగుతాను అక్క నేను
ఆ ఆబ్ అది ఆ అబ్బాయి బీటెక్ చెస్తాడు బీటెక్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా లైఫ్ కొనసాగుతూ ఉంటుంది అంటే టైం పాస్ చేసుకుంటా అట్లా ఇట్లా చెప్పేసి ఆ లైఫ్ అంతా అట్లా చేస్తూ ఉంటాడు చేసిన తర్వాత జాబ్ విషయానికి వచ్చేసరికి జాబ్ దొరకదు కోచింగ్ తీసుకుంటాడు జాబ్ దొరకదు ఆ అబ్బాయికి చదువు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సంథింగ్ ఉంటుందరా పర్సంటేజ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది రా ఆయనకి ఒకే ఎలిజిబుల్ క్రైటీరియా కి
ఆ చెప్పండి అక్క ఆహా ఓకే ఓకే
ఈ అంత తక్కువ ఉండేసరికి ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి ఎవ్వరు యాక్సెప్ట్ చేయ్యరు రా యాక్సెప్ట్ చేయక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి అన్నాడు రా ఇతను ఎవ్వరు యాక్సెప్ట్ చెయ్యరు
అయ్యో అయ్యో అలా అయితే ఎలా అక్క మరి అందుకే చదువుకోవాలి ప్రతి ఒక్క చిన్న పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది ఇదని చెప్పేసి అంటా ఉంటారు అక్క అందుకే
అవుంట్రా చాలా కరెక్ట్ ఇది మాత్రం చాలా స్ట్రగుల్ చేస్తా అవుంటడు చేసి చేసి చేసి లాస్ట్కికి ఒకటికి దొరుకుతుంది ఇంకా పదిహేను లక్షల ప్యాకేజీ తొని ఒకటి దొరుకుతుంది రాయిగా
ఓ చాలా బాగుంద అక్క సినిమా పేరేంట అక్క
సినిమా పేరు సూర్యార సూర్య బావుంటాది రా చూడు చూడు
ఆ అక్క చూస్తాను అక్క ఇంతకు ముందు అంటే థియేటర్లకి వెళ్ళి అలా ఇలా చూసేవాళ్ళం ఇప్పుడు థియేటర్ ఉందా ఇంకేమన్నా మాట్లాడితే ఫోను ల్యాప్టాప్ అది ఇది అని చెప్పేసి ఇంట్లో కూర్చొనే చూసి చూడటడం సరిపోతుంది అక్క
అవున్రా మొత్తం ఇంట్లో కూసొని చూడ్డము మొత్తం చాలా బద్ధకంగా అయిపొతుంది రా లైఫ్ అంతా కూడా అస్సల ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏమీ అర్ధం కాకుండా అయిపోయింది మొత్తం
అవున అక్క ఇంతకు ముందు మాట్లాడితే గేమ్స్ అని స్పోర్ట్స్ అని అదని ఇదని వెళ్ళిపోయే వాళ్ళం అక్క
అవున్రా నీకు ఇష్టమైన గేమ్ ఏంటిది రా అసలు
నాకు షెటిల్ అంటే చాలా ఇష్టం అక్క షటిల్ ఆడి ఆడి నేను హైట్ పెరిగాను అక్క
షటిల్ గేమ్ అంటే నాకు ఇష్టమే రా కానీ నాకు చాలా భయం రా షటిల్ గేమ్ అంటే ఎట్లా ఆడాలి రా అసలు అది చాన చాన ఇష్టం కాని నాకు చాలా ఇష్టం కానీ నాకు చాలా భయం వేసిద్ది ఆ కాక్ ఎటుపోతాంది అది ఇది టెన్షన్ వచ్చేస్తా ఉంటుంది నాకైతేగా
అయ్యో ఏం లేదు అక్క చాలా ఈజీ అక్క మంచి కాక్ వచ్చినప్పుడు మాత్రమే మనం షెటిల్ ఎత్తి కొట్టాలి అక్క అంతవరకు కూడా మనం టెన్షన్ పడతా ఉంటే మనకి కాక్ మనం ముందు వరకు వచ్చే కూడా కింద పడిపోతా ఉంటది అక్క
అదే కదా నాకు టెన్నికైట అంటే ఇష్టం రా టెన్ టెన్నికైట్ అదే రింగ్ ఆట అది నాకు బాగా ఇష్టం చాలా బాగా ఆడేదాన్ని నేను
అవున అక్క మీకు సారు ఉండేవారు కదా అక్క సారు బాగా చేసేవారు అక్కడ టెన్నికైడు కూడా
ఆ అవును్రా సార్ మస్తు ఆడిపచ్చేటోడు టెన్ గైట్ మాత్రం వేరేలా వెళ్ళ ఆడిపించేటోడు నేనైతే మస్తు ఆడుకునేదని దాన్ని అప్పట్లో
అవునక్క కానీ ఎలా అక్క అప్పట్లో అంటే అంత అయిపోయింది మొత్తం వీడియో గేమ్స్ ఫోన్ గే ఫోన్ గేమ్స్ అవి ఇవి వచ్చేసాయి కదాక్క
అదే కదా ఫిజికల్గా మొత్తం తగ్గిపోత ఉంది ఫిజికల్గా మెంటల్గా ఏమీ లేదు మాట్లాడితే బ్రెయిన్ వాడకుండానే పని చేేస్తా ఉన్నారు అందరు కూడా
అవును కద అక్క మొత్తం బ్రెయిన్ వాడతలేరు అక్క ఎవరు కూడా నాకు బ్రయనీ అంటే గుర్తొచ్చేంది అక్క నీ వాయిస్ నా వాయిస్ ఒకటేలా ఉంటది అక్క అసలు చిన్నప్పటి నుంచి అంటా ఉంటారు నాది కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటది తప్ప మన ఇద్దర వాయిస్ ఒకేటలా ఉంటది అక్క
అవున్రా ఒకటేలా ఉంటాది మన ఇద్దరు వా యిస్ చిన్నప్పటి అందరు కన్ఫ్యూజ్ అవుతా ఉండేవాళ్ళు
అవునక్క కానీ ఎందుకొ అక్క మరి అన్నకు చాలా ఇష్టం ఉండేది అక్కప్పట్లోనే
అవునురా నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టంరా
ఆ అక్క అక్క నాకు వేరే కాల్ వస్తుంది అక్క నేమళ్ళ కాల్ చేయనా అక్క
ఆ సరే రా మళ్ళ ఎద్దువులే ఆ ఓకే